గేమ్
హాయ్ అండి బావున్నారా?
ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ బానండి ఇప్పుడే వచ్చాను పొలం నుంచి
ఆహా అవునా
అంటే మాకు కరెంటు కంటిన్యూస్గా ఉండద అన్నమాట కరెంటు
ఓకే
ఆ కరెంట్ కంటిన్యూస్ ఉండాపోతే ఇంక కరెంట్ వచ్చిన టైంక వెళ్ళలి ఇంకా మోటర్ వేసి రావాల్సి వస్తుంది అక్కడ
ఆ ఏమేశారండి పొలంలో
ఈసారి వారి వేసాము పత్తి వేసాము
ఓకే
మిర్చి కూడా వేసాము
ఓకే మిర్చిగా అండి వాటర్ పట్టింది ఇప్పుడు
ఆ మిర్చికి ప ఇప్పుడు వరికి కూడా కావాలండి వరికి ఎక్కువ వాటర్ అవసరం అయింది అవుతుంది
ఆహా
అంటే ఎండ కదండి వా బావిలో కూడా నీరు తక్కువ ఉంటున్నాయి
ఆహా
దాని వల్ల ఇంకా కరెంట్ వచ్చినప్పుడే వెళ్ళి వేసి రావాల్సి వస్తుంది మోటరు
అవునండి మేము కూడా వేసామండి ఈ సంవత్సరం మిర్చి ఒక్కటే వేసాము
మిర్చి ఒకటే సారి ఇప్పుడు వేస్ ఇప్పుడు పళు వరి లేదా అండి
ఏ వేయలేదండి కౌగిలికి ఇచ్చేసము మేము
అవునండి ఇప్పుడు అందరు వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లగ్జరీ లైఫ్ లో అందరు వ్యవసాయం చేయనికి ఎవరు ఇష్టపడట్లేదు అందరు మునాబకి కౌలికి ఇచ్చుకొని ఇక వేరే కా సిటీకి వెళ్తున్నారు
అవును అవును
వ్యవసాయం మన చేతులతో మనం చేసుకొని తింటేనే మనకు ఒక తృప్తి అనేది ఉంటదండి
అవును అవును
ఇంకా మీరు అన్నట్టు వే ఇప్పుడు వేరే జాబ్ లు అనుకోండి రిటైర్మెంట్ పడుతే అంటే కొంచెం శాలరీ తక్కువ ఉన్నా ఏమున్నా వేరే జాబ్ కి వెళ్తా ఉంటారు కదా అట్లా కాకుండా రైతు అయితే ఒక్క పొలం ఒక పంట వేసి సంవత్సరం అంతా వెయిట్ చేసి మా పంట కోసమే వెయిట్ చేస్తాడు
ఆ ఇప్పుడు అలా కాదు కాండి శాలరీ నెల నెల సంపాద వచ్చేది చూసుకుంటున్నారు
ఆ ఇప్పుడు ఎండా లేదు వానలేదు ఏ టై లో ఆ టై లో పోయి ఇప్పుడు గడ్డి మందుని కింద మందు పైన మందు కొట్టడము వ్యవసాయం ఒకన్ని అందుకే అండి రైతుల్ని రాజు అని అంటారు
అవును అవును
గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ఇస్తుంది కదా రైతు బీమా రైతు భరోసా అని
అవున అవును
ఆ స్కీముల వల్ల కూడా కొంచెం వీళ్ళకి రుణాలు కూడా తక్కువ ఇస్తే బాగుంటదండి ఇప్పుడు నాగల్లి ఉంటది పొలం దుంనడానికి అవి కూడా రైతులకి కొంచెం తక్కువ ధరలో లభిస్తే బాగుంటదండి
అవునండి
ఇక్క మీకు బావిలోచ అండి లేపోతే మీరు
మీ మోటార్ వేయించామండి లేదు మోటార్ వేయించామండి ఆ
డ్రిప్ అయితే బాగుంటదండి డ్రిప్ ఇరిగేషన్ అయితే బాగుంటది మనకి
అవును
అంటే చుట్టూ గడ్డి ఏమి పెరగకుండా ఉంటది కదా డిప్
ఆ అవునవును
కానీ పల్లెటూర్లలో ఉంటే పిల్లలకి కూడా ఒ క రిలేషన్ అనేది తెలుస్తా ఉం
తెలుస్తది అవును సిటీలోకి వెళ్తా ఎవరింట్లో వాళ్ళు తలుపు లేస్తే సాయంత్రం తీయడమే మల్ల మీరు ఎవరో మేము ఎవరో
అండి ఇప్పుడు పొల్యూషన్ కూడా సిటీ లో బాగా పొల్యూషన్ ఉంటది ట్రాఫిక్ కి పొల్యూషనే చెట్లు ఉన్నావు కాబ టి గాలి పొల్యూషన్ ఏ
అవును
కాబట్టి రైతులు ఏ చాలా మంది రైతులు వ్యవసాయం చేయడానికే ఇష్టపడతారు పోలం ఇప్పుడు సిటీలో ఉం సిటీలో అంటే మా అంటే ఇప్పుడు మనకి జాబులు రాడానికి ఫ్యాక్టరీస్ పెట్టడానికి అలా అయితే యూస్ అవుతుంది సిటీస్ కానీ చాలా పొల్యూషన్ ఉంటుందండి
అవును
మీరు వేస్తారా అండి మొక్కజొన్న ఏస్తారా
ఆ వస్తామండి ఆ గోధుమలు ఏయం కనండి మొక్కజొన్న వేస్తాం చేస్తాము పత్తి వరి వేస్తాము మిర్చి రేటు కూడా ఈ సంవత్సరం ఎక్కువే ఉంది కదండి
అవునవునండి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా మీ దగ్గర కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయండి మీదగ్గర
ఆ ఉన్నాయండి
కోస్ట మా దగ్గర కూడా కోస్టలు ఉన్నాయండి రైతులు ఏంటంటే అంటే కాస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముతారు కాస్ట్ తక్కువ రానప్పుడు ఇగా కోస్ట లో పెట్టుకుంటారన్నమాట
ఆ మేము ఉంచుతాండి మేము అలాగే ఉంచుతాము మిర్చి ఉంచుతామండి ఎక్కువ మేము అలా
మేము ఏంటంటే అండి వ వరి కూడా పెడతామండి వరి కూడా పెడతాము వడ్లు కూడా పెడుతాం అనమాట వేసంగి ఇప్పుడు వేసంగి పొలం వేస్ సారా అండి
ఆ వేసామండి
వేసంగి పొలం కూడా వేసాము రీసెంట్గా కానీ కరెంట్ డైలీ ఉం టే బాగుండండి
అవునండి
అంటే పొద్దున ఒక గంట సేపు మధ్యాహ్నం ఒక గంట అట్లా వస్తుంది మాకు
ఓకే
కనీసం మినిమం రోజులు రోజు మొత్తంలో ఒక నాలుగు గంటలు తీసేసి మిగతా మొత్తం కరెంట్ ఉంటే బాగుంటది
బాగుంటది అవును
చెట్లు కూడా పచ్చగాంటాయి కదండి మనం నీళ్ళ ఎక్కువ ఇస్తే మంచి చెట్లు మంచిగా మంచిగా ఉంటాయి కదా
అవునవును
మీ పొలంలో ఓన్లీ అవేనాండి సీతఫలాలు మామిడి చెట్లు ఎవన ఉంటాయా
మామిడి చెట్లు ఉన్నాండి మామిడి తోట కూడా ఉందండి మామిడి తోట మన ఇది సపోర్ట తోట
ఇప్పుడు అరటికాయలు కూడా అటికాయ తోటలు కూడా వేస్తున్నట్టున్నారు కదా
ఆ అవునండి మా చుట్టూ అవే ఉన్నాయి అరటి తోడ్లు
కానీ ఈ సుబాబ చెట్ల అయితే మనం ఏసే ఏసి అట్లా వలేస్త చాలు సంవత్సరానికి మళ్ళకి మనకి ఇస్తే కదా అట్లా మనకి ఇస్తది కానీ ఇవి మీరు అన్నట్టు ఇవి అట్లా ఉండవు అక్కక్కడే ఉండి ఆ దాని నుంచే మళ్ళీ ఒక్కలే ఓ క్కలు చేస్తే కుదరదండి కుటుంబం అంతా చేయాలి వ్యవస్
ఆ అవునండి
అక్కడే ఉండి అక్కడే చేయాలి ఇప్పుడు
తల్లిదండ్రులు చేస్తారు గానీ పిల్లలు ఎక్కడ ఉంటారండి పిల్లలు జాబ్ అనేసి వాళ్ళు సిటీకి హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నారు
అవునండి ఈవెన్ భార్య పడితే నయను కలిసి చేయాలండి ఇప్పుడు జాబ్ అనుకోండి అప్పెన్డవన్ చేయడం అట్లా కురుతుంది కానీ వ్యవసాయం అనేది అక్క అదే ఊరు లో ఉండి చేయాలి
అవును
ఏ టైంకి ఆ టైం కి మందులు జల్డము ఇప్పుడు కలుపు కలుపు ఉ ప వస్తే కలుపు తీసేయడము అట్లా చేస్తేనే మంచిగా ఉంటదండి
అవును
మా దగ్గర కోతులు బాగున్నాయండి లేకపోతే పోయిన సంవత్సరం మొక్కజొన్న వేసాము
ఓకే మా దగ్గర కూడా అంతే అండి కోతులు అబ్బా అబ్బా అసలు ఇటు తలుపు దితే అటు దూరేటట్టు ఉన్నాయి
అసలు నెట్ డోర్లే నెట్టుకొని వస్తున్నాయండి డోర్లు వేస్తే
అవును
చాలా కోతులుంటున్నాయండి
అవును మనుషులు తోలినట్టే మనుషులు తీసినట్టే తీస్తాయయి అయి
అవునండి
ఇంకేంటండి
మీ దగ్గర ఉంటందండి కరెంటూ మంచిగా
ఆ ఉంటదండి పర్వాలేదు గాలిదుుమ్మ వస్తే తప్ప మామలుగా అయితే కరెంట్ బానే ఉంటదండి
ఇప్పుడు ఈ మధ్యన్ని కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి కదండి ఒకప్పుడు అంటే నాగ వెళ్తే దున్నేది ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు కదా
అవును అవును
వారి కోసే మిషన్లు వచ్చినాయి పెసాలు దున్నే మిషన్లు వచ్చినాయి
అవును
అంతా టెక్నాలజీ అంతా మారిపోయింది కదాండి అప్పుడున్నంత అప్పుడున్నంత ప్రేమలు అనుబంధాలు ఇప్పుడు ఏం లేవు
మ్మో అట్లు ఏం లేదండి ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళింటికే పోతారు చుట్టాలు
ఆ ఇప్పుడు ఒకప్పుడు అంటే మా మా అత్తయ్య మా మావయ్య మా అమ్మ మా నానమ్మ మా అమ్మమ్మని ఒకప్పుడు అట్లా పలక్ ట్టులేంది రిలేషన్ కలిపి రిలేషన్ కలిపి మాట్లాడ్ ట్టోళ్ళు చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటూ వాళ్ళతో ఏం సంబంధం లేపోయినా చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటూ పలకరిస్తూ ఉండేవాళ్ళు
ఆ ఇప్పుడు అలా చాలా తగ్గిపోయారండి అసలు మీరేంటి మేమేంటి మా రేంజెంటి మీ రేంజెం
అంతే అండి ఇప్పుడంతా అవునండి ఇప్పుడు వ్యవసాయం ఒకప్పుడు ఉన్నంత లేదు ఇప్పుడు కూడా
లేదు లేదు
ఇప్పుడందరు కొంత చాలా చాలా ఇప్పుడు వరి గూడా గోధుమ్లు వరి అవేస్కుంటూ పోతున్నారు ఆ టైం కి ఉంటే మందులు గూడా ఏంటంటే పిచ్చికారీ చేస్తే మందులు పిచికారీ చేస్తారు కదండి అప్పుడూ రైత్ తులకి చాలా హెల్త్ ఇప్పుడు ఆ స్మెల్ పీల్చడం వల్ల చ కొంతమందికి చాల అనారోగ్య పరిస్థితులు వస్తా ఉంటాయి హెల్త్ ఇష్యుల్ రా డం వల్ల కూడా పట్టించుకోకుండా మరీ వ్యవసాయం చేస్తా ఉంటారు కొంతమంది
అవును
అందుకే అండి రైట్లు రైతులు చాలా గ్రేట్ అంటారు అందుకే
అవునవునండి రైతన్న అంటారు రైతు లేకపోతే మనం ఎక్కడ ఉన్నామండి ఈ రోజు ఇలా తింటున్నాం ఇలా ఉంటున్నాం అంటే మన ఇయాల ఒక పూట తినప్పోతే ఒక్కపూట లేదు అంటే రైతన్న ఆడ నేన్ చెయ్యను అని వదిలేస్తే మనకూ భోజనం ఎక్కడ నుంచి వస్తది
అవునండి అవును ఇప్పుడు ఒక్క గింజ రై ఒక్క గింజా వరి అంటే మొలవాలంటే చాలా స్ చాలా రోజులు పట్ ట్టిద్దంటండి
దానికెంత శ్రమ
ఆ అవును
మ్
ఏ జాబ్ ఏ జాబ్ కానీ రిటైర్మెంట్ ఉంటది కానీ ఇగ వ్యవసాయంకి మాత్
అహ అహ అస్సల అవును
ఇప్పుడు కొన్ ఇప్పుడెంది తరతరాలుగా మన నానమ్మోళ్లది మనకు వచ్చిద్ది మనది అట్లా మన పిల్లల్కి అట్లా వ్యవసాయం చేసుకుంటూ పోతరు కొంతమంది కొంతమందిమో మీరు అన్నట్టు మునా క్కిచ్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసుకొని వాళ్ళు సిటీకెళ్ళిపోవడం అట్లా చేస్తూ ఉన్నారు
అవును సరే అండి మరి
ఓకే అండి మరి
ఆ సరే సరె బాయ్
బాయండి